హలో గుడ్ ఈవినింగ్ మ్యామ్
సార్ బావున్నారా
బాగున్నాం మేడం మీరు ఎలా ఉన్నారు
నేను కూడా బానే ఉన్నా
ఆ ఇంకా మేడం ఈ మద్ ఈ మధ్యలో ఏమన్నా విశేషాలు ఎట్లయినా ఎటైనా మ్యారేజ్కి ఏమైనా ఫంక్షన్కి వెళ్ళారా మేడం మీరు ఈ మధ్యలో.
ఈ మద్యలో అయితే పోలేదు
ఉ
ఆ అంటే ఇప్పుటికైతే ఫంక్షన్స్ మ్యారేజెస్ అయితే మాకైతే ఏమి రాలే. ఆ లాస్ట్ మంత్ పోయినాం పెళ్ళి ఉండి మా పిన్ని వాళ్ళ మేడంది. ఉ
ఉ
పోయినమ్ మంచి చేసారు మ్యారేజ్ వాళ్ళు
అవునా మేడం ఏం ఏం వండారు మేడం వాళ్ళు
వాళ్ళు బిర్యానీ హలీం రుమాల్డోది చికెన్ రెడ్ చికెను ఇంకా రోల్స్ ఇస్తదిగా రోల్స్
ఆహా అవును అవును మేడం
క్రీమా ఇంకా కద్దు కీర అన్ని డిషెస్ ఉన్నాయి ఇక అంటే చికెన్ ఫ్రై ఇంకా ఫిష్ ఫ్రై అది
మీరు అన్నీ తిన్నారా మేడం మరి, ట్రై చేసారా ప్రతి ఒకటి.
ఆ తిన్నా
మ్ ఏది చాలా నచ్చింది మేడమ్ మీకు
ఇక ఎక్కువ అంటే మనం ఎట్లానే బిర్యానీ తింటాం కదా ఇక ఎక్కువ అంటే మళోడి ఇంకా ఇది హలీమ్ ఎక్కువైనా
మ్ హలీమ్ మీద బాగుండేనా మేడం
హ్మ్ హలీమ్ మంచిగా ఉండే
మ్
ఇంకా స్వీట్ లో కద్దుకీరు
హు హూ
మ్ ఇంకా వాళ్ళ ఇంట్లో ఎట్లా అంటే ఫోటో షూట్స్ లేకుండ మ్యారేజెస్ కి
మ్ హూ
ఇవాళ వద్దనుకున్నారంట ఫోటోషూట్స్ నువ్వు తీయవే ఇంకా మంచిగా చేస్తారు గ్రాండ్గా మ్యారేజ్ అబ్బాయి వాళ్ళు సౌదీ అంట
ఉహు
అట్లా మంచి మ్ అదే వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా ఇన్ఫెక్షన్స్ అందుకని వద్దు అంటే అది చేయలా
ఇంకా మేడం ఎలా ఉంది మీదిక్కు వెదర్ మరి ప్రస్తుతానికి ఇప్పుడు
మా వెదర్ అయితే కొంచం నార్మల్ గానే ఉంది.
ఏమైనా వర్షాలు వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా మేడమ్ ఇప్పుడు
వర్షం అయితే నిన్న నైటే చినుకులు పడ్డాయి ఇక్కడ
మ్
తూర్పన ఉండే చినుకులు పడ్డాయి ఆ స్కూల్ మార్నింగ్ వరకు మళ్ళీ ఎండ వచ్చింది సాయంత్రం.
మ్
మ్
హు హు
మీ సైడ్ సార్
మా సైడ్ మేడం ఇక్కడ నేను నైట్ కొంచెం వర్షం పడ్డది ఇనీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫుల్ వేడి అవుతుంది మేడం
మరి మీకు ఇప్పుడు లేవా ఫంక్షన్స్ మ్యారేజెస్ ఇప్పుడు
మొన్ననే మా మామ మా బిడ్డ ఎంగేజ్మెంట్ ఉండే మ్యామ్ మే బి టెన్ డేస్ అవుతుంది అంతే
ఎట్లయింది మరి ఎంగేజ్మెంట్
చాలా బాగా చేశారు మేడం
అవునా
ఆ రోజు కూడా వర్షం పడ్డది మేడం.
ఓఓ
పెళ్ళికొడుకు వచ్చి వరకు టే వర్షం పడ్డది అటు బాగా వర్షం పడ్డదట కొంచెం వాళ్ళు లేట్ అచ్చారు ఎంగేజ్మెంట్ మొత్తం అయ్యా వరకు ఐదు అయింది మేడం
అయ్యయ్యో ఇంకా నార్మల్గా నార్మల్ టైమ్ లో పడదు వర్షం ఇలాంటి ఫంక్షన్స్ టైం పడత వర్షం
అవును మేడం మేబి వాళ్ళు వచ్చేసరికి పది అయింది కాబట్టి వాళ్ళ ఫంక్షన్ అయెవరకు నాలుగయింది ఇక మేము అంతా సెట్ చేసి వచ్చేసరికి ఐదు అయింది మేడం మాకు మేబి ఇగ పెళ్ళికి ఎంత టైం పడతది ఇగ నైటు నై
ఆహా అదేగద అంటే నైట్
నైట్ టెన్కు వచ్చారు వాళ్ళు ఆళ్లోపట మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరకి తినిపిచాం వాళ్ళు వచ్చి తిని చేసి ఆ ఫార్మాలిటీస్ మొత్తం కంప్లీట్ అయె వరకి మా నాలుగైంది ఆడా
అరే బా టైం పటింది అట్లైతే
మళ్ళ మెమంతా మొత్తం అని తీస్ సెట్ చేసి అందరిని ఇంటికి పంపి మేము లాస్ట్కీ ఐదు అయింది ఇంటికచ్చ
ఆహా ఇప్పుడు ఇగ మీకింత లేట్ చేస్త సే మ్యారేజ్ కి ఇంకా చాలా లేట్ అయితది అనుకుంటా
మేబీ మ్యారేజ్ వాళ్ళు మార్నింగ్ పెట్టుకుంటారు అనుకుంటా మేబీ
ఆహా అదే మార్నింగ్ అంటే కొంచెం బెస్ట్ నైట్ వరకు అయిపోతది కదా
మళ్ళ ఎందుకంటే భరాత్ ఉంట
నైట్ పెట్టుకుంటే మార్నింగ్ వరకు ఉండాలే
ఆ నైట్ ఇగ నైట్ పెట్టుకుంటే భరత్ ఉండదు ఏముండదు మల్లా
ఆహా
అందువలే వాళ్ళు మార్నింగ్ పెట్టుకుంటే మార్నింగ్ పెళ్లి అయేసరికి సాయంత్రం పంపినా కాని అళోపు మళ్ళ ఆరో విరో వరకు ఒక గంటా గంటన్నర పడ
ఆ అదే కానీ పెళ్ళి అంటే నిద్ర రాదు అస లు మస్తు ఉంటది హడవడి ఉంటది
మ్ పెళ్ళంటేనే భరాత్ ఉంటేనే మజా వస్తది మేడం భరాత్ లేకుంటె మజా రాదు
అదే ఇంకా అంటే మా అక్క మా అక్క వాళ్ళ పెళ్లికి కూడా భరాత్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ అప్పుడు ఎగ్జామ్స్ ఉండయి అక్క వాళ్ళకి మాకు మళ్ళీ వాళ్లు పోస్ట్పోన్ చేసిరు అందుకని ఇగ ఏం పెట్లే
ఉమ్
ఉమ్మ్ కాని మంచిగైంది పెళ్ళి ఉమ్మ్
ఎని ఎన్ని ఇయర్ అయ్యితుంది మేడం మీ అక్క పెళై
రీసెంట్లీ వన్ ఇయర్ అయిపోయింది
వన్ ఇయర్ అయిందా మ్యామ్
ఆ
తన్ ఇంకా మామ్ మరి మీ అక్క ఇప్పుడు ఎలా ఉంది మేడం
అక్క అయితే బానే ఉంది ఆ వస్తది ఇంకా అంటే ఇప్పుడు అమె చదువుకుంటుంది కదా మ్ ఇప్పుడైతే హాస్టల్ స్టడీ చేస్తుంది అక్క ఆహ హాస్ హాస్టల్ల్లో ఉంటంది అంటే ఆ వాళ్ళ అంటే మ్యారేజ్ అయింది కదా ఒక త్రీ మంత్స్ ఒక టూ మంత్స్ ఎట్లాంటా హాస్టల్ ఎగ్జామ్స్ వరకు మళ్ళీ ఇగా అది మళ్ళీ ఆ అత్తారింటికి వెళ్ళాక ఒక అంటే ఉంటే ఉంటది మళ్ళీ ఇ వస్తుంది ఒక టూ త డేస్ కోసం అట్లా వన్ వీక్ కోసం
ఉ మరి మీ ఇంటికి వచ్చిందా మేడం
ఆ వచ్చింది మొన్న ఎప్పుడు ఆ రంజాన్ కి వచ్చింది బక్రీకి వచ్చింది ఇంకా ఈరోజే పోయింది అక్క
అవునా అస్తే ఉంటుదా మేడమ్ మీ ఇంట్లో ఉంటదా మేబీ ఒక ఫైవ్ డేస్ ఇట్లా ఉంటు వక్ వన్ డే వన్ డేండి పోతా ఇలా ఫైవ్ ఫైవ్ డేస్ వన్ వన్ వీక్ ఉండి పోతారా
ఆ అంటే అంటే అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుది ఉంటే ఒకసారి లేకుండా ఒక టూ డేస్ కో సంక్ష టూ డేస్ పోతది
ఆ
ఉ
అయితే మీ బాగా ఉచుతారదండి మీ ఇంటికి పంపినప్పుడు మీ బావగారు పంపుతతే వన్ వీక్ ఇట్లా ఉంచుతారా
ఆ అంటే వన్ వీక్ అంటే బాగా కూడా కొంచెం కష్టం కనిపిస్తంది కాబట్టి పంపుతారు కదండి అట్లే ఏం లేదు ఇక వాళ్ళ కూడా ఉంట వాళ్ళ కూడా టైమ్ స్పెండ్గా ఉండాలి కదా వైఫతో ఉమ్ పంపుతారు
ఉ
మా బావ కూడా వస్తారు ఇద్దరు ఉంటారు
ఉ
ఉమ్ టై ఎట్లా ఇ ఎట్లా అంటే మేము ఒకసారి ఉండి ఉండి దూరం అయిపోతే బాధ అనిపిస్తది
ఉ
ఆ మా ఇంకో అక్క హైదరాబాద్ లో అక్కడే ఉంటది జాబ్ చేసుకుంటూంటది అట్లా ఇప్పుడు ఇంట్లో నేనొక్కన్నే ఉన్నా ఆ
ఇద్దరు అక్కలు కూడా వెళ్ళలిపోయారు అన్న
ఆ అదే అది ఉన్నప్పుడు మంచి అనిపిస్తది
ఉమ్
లేనప్పుడే సింగిల్ గా ఇప్పుడు ఏంట త అక్క వాళ్ళతో ఉన్నంత మమ్మీతో మనం అంత ఉండం కదా ఉ ఆ ప్లేస్ వేరే ఉంటదీ
మీ అక్క మీతోను ప్రతి షేడ్ చేస్తదా మేడం
కొత్త కూడా షేర్ చేసుకుంటం మేము ఒకరికొకరు మొత్తం ఇట్లా అయ సీక్రెట్ లోల ఉంటాం
ఉమ్మ్
ఉమ్మ్ సీక్రెట్ లాగా పెట్టుకుంటావు ఇవన్నీ
అవునా లేదా ఎమనా విషయాలు చెప్తావా లేదా మీవు
ఎవరు
మీ అక్క మీకు ఏమన్నా పర్సన ఆమె పర్సనల్ ఏమన్నా చెప్తాదా లేదా మీరు మీ పర్సనల్ ఏమన్నా చెప్పుకుంటారా మీరు అక్క
అంటే పర్సనల్స్ అంటే నార్మల్‌గా అంటే ఏమైన్నా ఉన్నా అంటే అట్లా చెప్పుకుంటాం కానీ ఫ్రెండ్స్ గురించి సంథింగ్ ఇట్లా అంతేకని ఇక వేరే విషయాల్లో ఆమె నా మా తోటి ఏం చెప్పుకోదు
చెప్పుకోదా మీది మీవి ఏమనా ఏమన్నా పర్సనల్ ఉన్నాయి మీరు మీ అక్కకు చెప్తారా లేకుంటే మీ దగ్గరే ఉంచుతారా
నాయా నాయి అంటే మా అక్కకి అంటే చెప్పుకుంటా కొన్ని కొన్ని ఇగ దాచిపేట్టుకుంటా అంటే చెప్పాలా వద్దా అని కొంచెం ఊహించుకుంటా
ఉమ్మ్
అక్క చెప్తాది ఏది ఏది కరెక్టో రాంగో చెప్తాది అక్క నాకు ఇట్లా ఉండాలిరా అట్లా ఉండాలని నేను అదే అనుకుంటా మంచి గురించి చెప్తుంది కదని నేను కూడా అంత ఏం చె చెప్పను అక్కకి ఉమ్మ్ ఫస్ట్ చె ప్తాది అక్క చూసి ఉండాలిరా ఇట్లా ఇట్లా అని
ఉహ్మ్మ్ మరి మీ ఇద్దరు మీ ఇద్దరు అక్కళ్ళు కూడా మరి మీతోని ఫ్రీ ఉంటారా
ఆ ఇద్దరు అక్కలు ఇంకా ఫ్రీగానే ఉంటారు కానీ నాకే క్కువ బాండింగ్ అంటే మా పెద్ద నాకు ఎక్కువ ఉంటది బాండింగ్
అవునా
ఉమ్మ్ చిన్నక్క ఉంటది కానీ మరీ అంత ఎక్కువ కాదు ఇంక పెద్దక్కతోని ఉంటాం
ఉమ్మ్
ఇప్పుడు నాకు మా పెద్దక్కకి అంటే నాకు పెద్దక్క కున్నంత అండర్స్టాండింగ్ బాండింగ్ అమే చిన్నక్కకు అంత ఉండదు కొంచెం నార్మల్ ఉంటదామే
ఉమ్మ్
ఉమ్మ్ అంటే మెం పెట్టుకుంటే సీక్రెట్స్ ఆమె పెట్టుకోదు ఆమె దాంట్లో
ఉమ్మ్ అమె చెప్పేస్తాదా మమ్మీకి
ఆ అంటే ఎప్పుడైనా సంథింగ్ ఫైటింగ్స్ అట్లా అయినాప్పుడు చెప్పుకుంటదామె
హాల్ మమ్మీ
ఉహ్మ్ మమ్మీ వాళ్ళకి అట్లా చెప్పేస్తాది ఆ కానీ మేము అట్లా కాదు మేము ఒక సరి చెప్పుకుంటే మళ్ళీ ఇక బయటరాదు మాట ఉమ్మ్ అట్లే దాచి పెట్టుకుంటాం అందుకని ఉమ్మ్ అందుకని మా మా పెద్దక్క ఎంచేస్తాది ఎన్నిఉన్నా కూడా నాకు చెప్పుకుంటది కానీ నేను మమ్మీ వాళ్ల డాడీకి చెప్ప క చిన్నక్క నోరు ఆగదు చెప్పుకుంటది మమ్మి డాడి తోన చెప్తా ఎందుకు చెప్తున్నావు అ చెప్పిన సీక్రెట్ నికు అవసరామని తిడతా నేను మా అక్కకి ఉమ్మ్ ఆమె మం మంచిగనిపియదు కదా ఒకరి సీక్రెట్స్ చెప్పుకుంటే
ఉమ్మ్
ఉమ్మ్ అందుకని ఇంగ చెప్తా పెద్దక్క కూడా చెప్పుకోకక్క ఆమెకి అవసరం లేదని చెప్తా
ఉమ్మ్
ఉహు అట్లుంటది మీతో మ్మ్ అట్లుం తం మంచిగా మాట్లాడుతడు బావా కూడా కామెడీ చేసుకుంటూ మంచిగా బానే ఉంటరు ఊమ్
అందరిని కలిసి ఉంటాడా
కల్సుంటరు మాతో అయితే ఆ ఒక ఫ్యా మ్మ్ ఆ అందరితో మంచిగుంటరు కలిసి అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒకవేళ వాళ్ళు మంచిగా ఉంటే మనం కూడా మంచిగుంటాం కదా అట్లా అంటారు అందరితో బానే ఉంటరు. మ్మ్ మాతైతే మంచిగా ఆ అట్లా మాట్లాడు నవ్వుకుంటూ బానే ఉంటాడు
థ్యాంక్ యూ మేడం చాలా మంచిగా మాట్లాడడు ఈ రోజు మీరు
మ్మ్ ఓకే సార్ ఓకే బాయ్